హలో చెప్పండి బ్రో హ్మ్ బాగున్నా ఏం లేదు తిన్నానేవడే అదే జెయింట్ విల్ బేయ్యోస్తిమి
తిన్నారా బ్రో
మ్మ్ మ్మ్ జెయింట్ విల్ జేయిట్ విల్ బెయ్యోస్తిమి హలో జేయింట్ విల్ బేయ్యోస్తిమి మా ఫ్రెండ్స్ మేము
హో తిన్నారా బ్రో
తిన్నా బ్రో మీరు
అయిపోయింది బ్రో ఏం తింట్రీ బ్రో
ఏమ్ పప్పా అన్నం తప్ప ఏంలేదు స్పెషల్ వేరె దైతే ఉండేది స్పెషల్ లు
హ్మ్మ్
కాదు బ్రో కామెడీ కాకుంటే ఎగ్జిబిషన్ పోయినామా
ఆ బ్రో
ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ల వాళ్ళ లవరు అంతా ఫ్రెండ్స్ అంతా వచ్చేడి అలా అసలు అనుకోల మేము ఒస్తారు అని
ఆ
అడా పోయినాము బా జరిగింది
హ్మ్
హ్మ్ ఆ పాప అయితే మా ఫ్రెండ్ నే చూస్తాంది బట్ మా ఏంది ఒప్పుకోట్లేదు
అ
ఏం చేయమంటావు దానితో
అంటే దాన్ని ఏమో ట్రై చేయలే
ఏం ట్రై చేసవరు ఆడ ఎంత ట్రై చేసిన మళ్ళా మన్న ఫేర్ వెల్ జరిగిందా
ఆ
ఆ ఫేర్వల్ లో మావన్ కి పేరు ఆమె డ్యాన్స చేసింటే అంటే మావన్ పేరు ఎతున్నామ
ఉ
ఎత్తిదానికి ఆ పాప ఫోన్ చేసింది
ఎవరికి
మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ కి
ఆ
అంటే వాళ్ త వాళ్ళ తమ్ముడే లే వాళ్ళ అన్న ఇట్ల తమ్ముడు వాళ్ళు ఫోన్ చేసి చెప్పింది ఇట్లా ఏమి స్టేజ్ ఎక్కేటప్పుడు ఇట్లా పిలుస్తున్నారు మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి అతనే మా ఫ్రెండ్ లేదు అట్ల ఏం లేదు జస్ట్ క్యాజువల్ గా పిలు నార్మల్గనే
కాదు ఈరోజు సినిమాకి పో లేద బ్రో
సిమాకి పోయి పోయి సాలయిపోయింది నిన్న వయస్తను నన్నను అంతా
దురందర్కి పోయిస్త్ర బ్రో
ఓ ఎట్లుంది బ్రో సినిమా
హైలెట్ అసలు
ఎక్జిబిషన్ పోయి
నీకేం బ్రో రోజు పోతన ఎక్సిబిషన్ కీ
ఈ రోజు షాపింగ్ మాల్ ఈ రజు ఈ రోజు వచ్చేసి ట్రెండ్స్ కి పోయినమ్
ఓ షాపింగ్ చేస్తార బ్రో ఐతే
ఉ చేస్తిమీ బ్రో అదే మావ మా ఫ్రెండ్ ఏ రెండున్నర వేల అయింది బ్రో
హయి
ఉ
ఏం తీసుకున్నారు బ్రో
షర్టు
అ
ప్యాంట్ టీషర్ట్
ఆ
అన్ని తీసుకున్నాడు బ్రో
ఆ
మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్
ఆ
ఆ అంతా బ్రో అంతా రేట్ బ్రో టీ షర్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్
ఆ బ్రో ఇంక ట్రెండ్స్ కదా
లోయర్ లోయర్ వచ్చేసి మూడు వందలు త్రీ హండ్రెడ్ ఉరికే కదా ఏంజేయాల్లో బ్రో రేట్ రేట్ బట్టలేకే రేట్ ఇంత ఇంత పెడితే ఇంగ యాడ
మాములే
ఆ అరుస్తర
ఇంకొన్నియర్ బ్రో
ఆ
ఆ మే లో స్టార్ట్ అయితాయి
ఆ హ
ఆ
ఇంక వన్ మంత్ ఉంది
ఆ వన్ మంత్ వ ఒక టూ మంత్స్ లోపు వస్తా బ్రో ఇంటికి మే ల ఎగ్జామ్ స్టార్ట్ అయితే ఎగ్జామ్
ఆహా ఆ నిండితె ఒక చైన్ కొని ఉంటాది రా
అగరా
మాకు నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్జామ్స్ నెక్స్ట్ మంతు మెయిను నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్జామ్స్ మాకి
నా గూడా ఒరే నెక్స్ట్ మంత్ లోనే
ఆ
గివ్ యు బ్రో మాకి ఒ దీ జరిగింది బ్రో మొన్న చిన్నది ఈవెంట్
ఏమి గాట్లే
ఎందుకు వాళ్ళు ఊకె మాములు డాన్స్ చేశారు.
చాలా కాలేజిలో నుంచి ప్రోగ్రాంలు జరుగుతున్నాయి బ్రో ఏమి
అగ్ నెక్స్ట్ మంత్ టెన్ లెవెన్త్, టెన్, లెవెన్ పెద్ద ప్రోగ్రామ్ జరుగు ఇంగో రెండ్ రోజులు ప్రోగ్రామ్ అది
ఎవరోస్తరు దానికి నార్మల్ చీఫ్ గెస్ట్ వస్తరు శ్రీ పేరు బా చెప్తావు బ్రో
ఇది కాదు ఒక్కడే వస్తది బ్రో ఇప్పుడు మనమే ఉన్నాం కదా బ్రో
హ్మ్
అదే అంటే అలాంటి చోటు మనయమ్మ వస్తాంది కాబట్టి
హ్మ్ మాకు అనుపమ కాదు బ్రో అనుపమ ఏమన్న వస్తుందని
లేద్ పిలిచారు కదా బ్రో
చ్ పిలిచారు కదా బ్రో మీరు అనుభావం పిలుచుకోపోతే ఎట్లా బ్రో
ఈ మధ్యలో శ్రీలీలా బాగ ఫేమస్ అయింది గ బ్రో
అది శ్రీలిలనా
ఆ శ్రీలీలా బా ఫేమస్ అయింది కదా య ఆ ఇండియాలో చానం ఆమె చనా క స్టేట్స్ లో తెలుసు అనుభమయితే సౌత్ ఒకోటే కదా అక్కడ నార్త్ తోళ్ళు గని ఉం ఉంటారు కొంతమంది
ఉమ్
శ్రీదేవి అయితే కొంచం ఫేమస్ అయ్యింది అది ఈ మధ్యలో ఆయన తెలుసు అనేసి పిలిచి
ఆహా పిలిచిన పిలిచిన
అగు రో
ఏం బ్రో
చెప్పాల బ్రో
ఏదమి లేదు ప పనుగనే ఈ రోజు వచ్చేసి సైడ్ జస్ట్ ఈ రోజు కాలేజీ లో ప్రాజెక్ట్ ఉన్నా
ఆ
ప్రాజెక్ట్ కి అన్ని ఊరు నుంచి మళ్ళా ఊరి మళ్ళా కళంద్రంకి వచ్చి కళంద్రంలో కాంపనెంట్స్ తీసుకొని మ ల్ల ఆడ సో అంటే ఎలక్ట్రికల్ షాప్ లో పోయి సోల్డ్రింగ్ చేసుకొని వైర్స్ అన్ని సన్ సేబ్ అయితది బ్రో ఎక్కువ అయిపోయింది ఈ రోజు మన అంతా తలకైనాపోస్తాంది ఆ ఎండికి పోయినామా ఎండా అసల్ నీ బైక్ లో వచ్చినామా ఫ్రెండ్స్ అంతా
ఆ
చాలా ఇదేతంది ఈరోజు తలకైనోపోస్తాంది
ఆ బ్రో మామూలే బ్రో ఇది సమ్మర్ కదా కొంచెం ఎండ ఎక్కువగానే ఉంటుంది
ఉహ్మ్ ఏం చేయా బ్రో మామూలే అంతా
మామూలు ఎండ ఈ సమ్మర్ కాబట్టి ఎండ ఎక్కువ ఉంటుంది
ఉమ్ రేపు బండి ఏసురావాలి బ్రో షోరూమ్కి ఇచ్చారుళ్లో రేపు బండి ఎందు మళ్ళా పని చేయట్లేదు
ఓ
ఆయిలింగ్ చేయలేదా బ్రో రోట
హలో
ఉమ్ బ్రో
ఇంకేం బ్రో
ఏం లేదు బ్రో పక్కన ఎవరో మాట్లాడుతున్నారు
మా రూమ్ మెట్ ఒకతను ఉన్నారు బ్రో
ఏమంటా బ్రో అ బ్రో ది
ఆ బ్రో అత్రను మామూలే లే బ్రో అతను మామూలే ఏదోటి మాట్లాడుతూనే ఉంటాడు పడ అతనికి
మా బ్రో ఉన్నాడు టీమ్ విక్కీ అనేసి ఆ బ్రో గురించి చనా ఉంది బ్రో అసలకి ఒక లవ్ స్టోరీ తెల్సా
ఆ బ్రో
ఇంకేం బ్రో పరిచయం అయినాడు ఫోన్ ఫోన్ చేస్తే ఫోన్ ఎ త్తడు
అంటే పెద్దక్క వాళ్ళు చాలా బిజీగా ఉంటారు
హ్మ్ హ్మ్
దానికి ఇత్తరు బవాల అలాంటిది
బ్రో ఉ బ్రదర్ కిన్నా యాది పుంటా రు బ్రో మీకి మీర మళ్ళ అదిఅంటున్నారు మా అమ్మాయి ఎప్పుడు అమ్మాయిలే నా బ్రో బ్రో చెప్తాన్న మంచిగాను డబ్బుల్ సంపాదించే వరకు మీరు ఎవ్ విత్ అవుట్ ఏంది లేదు మీది డబ్బులు సంపాది ఫస్ట్ డబ్బులు సంపాదియండి అప్పుడు చూద్దాం అంటారు
అవరొ ఇంకేం బ్రో
అన్ని లవ్ అని దానికి పోతే ఇంకా కానిపానీ బ్రో ఇప్పుడే ఈ వయసులోనే
ఆవ్
చదువుకోండి బ్రో
ఆ చదవుకుంటాను బ్రో
మన కోసం కాకుండా మన ఇంట్లో వాళ్ళ కోసం మనం పీజ్ ఎట్లా పెడుతుందొ ఎట్లా లేదు ఆ సిచ్యువే కొంచెం అన్నా తెలుసుకొని చదవండి
ఆ చదువుదాములే
ఇంకేం బ్రో విశేషాలు ఈ రోజు ఎక్కడ పోయింటిరీ మీరు సినిమా కు పోలేేదా అదేదో దురేందర్ పోతానన్నరు
లేదు బ్రో పోలేదు బ్రో ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కొంచెం
ఓకే ఓకే ఓకే బాగా చదవండి బ్రొ
అవును రా
మా ఫ్రెండ్స్ గాని ఉన్నాయి ఎగ్జామ్స్
నువ్వు ఎప్పుడు అవే కొన్ని సప్లీలు ఉన్నాయి సర్
ఉ చదవండి సార్ చదువుకొని కిలియర్ చేసెయండి బ్రొ
అబ
ఏమంటే మా సిచ్యువేషన్ తెచ్చికొవద్దండి బ్రో
ఆ హా హ
మంచి జాబ్ కొట్టండి ఫ్యూచర్ లో బాగుండండి
ఆ హా హ కొడదాం బ్రొ జాబ్ కొట్టాలి
హ్మ్ జాబ్ కొట్టాలి కాదు బ్రొ ఫిక్స్ పొవాలి ఇక మైండ్ కి ఇట్ట జాబ్ బిజినెస్ మ్యాన్ కండి బ్రొ ఉరికే నా మాట విని
హ బ్రో కుడదాం కుడదాం
హ్మ్ బ్రో ఇంగ ఏం చెప్పండి టిప్ తిన్నారా లేద ఇంకా
ఆ హా తిన్నాం బ్రో
ఆ
సరే బ్రు ఉంటా
ఆ